విన్పిస్తుందా హెలో
చెప్పు చెప్పు ఇన్పిస్తుంది కానీ
ఏం చేస్తానవ్
ఏం లేదు మా డాడీ ఫంక్షన్కి పోయిండు ఏదో ఊరికి ఏ మా డాడీ రూమ్ ల ఫ్యాన్ ఏసుకోని అట్ల ఒరిగిన
అవునా
రేపు నన్ను హా బస్ స్టాండ్ కాడ దించి రావాలి మా డాడే మా డాడీ లేడిప్పుడు అంటే మ్యాక్సిమం ఇప్పుడు నైట్ ఒస్తడో రాడో తెల్వదు లేట్ అయితే
ఓహో ఏం ఏ టైమ్ కి స్టార్ట్ అయితవ్
ఫోర్ అంటే నేను ఏమనుకున్నా అంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఎర్లీగా పోతే నేను రూమ్ షిఫ్ట్ అవుతున్నా అంటే ఒక రూమ్ నుంచి పక్క రూమే హాస్టల్ గాదు రూమ్ షిఫ్ట్ అంతే సో ఆ రూమ్ షిఫ్ టయితే ఇప్పుడు నేను రేపు కాలేజ్ కి పోతరు మండే కదా వేరే క్యాంపస్ వాళ్ళు కాలేజ్ కి పోతరు నా రూమ్మేట్స్ అందరు వేరే క్యాంపస్ వాళ్ళే నా క్యాంపస్ ఎవ్వర్ లేరు సో అట్లో వాళ్ళు పో తే నేను కొంచెం ప్రశాంతంగా రూమ్ సదురు కోవచ్చు
ఓకే ఓకే
ఇప్పుడు నేను పోయేసరికి ఇప్పుడు నేను టెన్ కి అట్లా స్టార్ట్ అయిననుకో పోయేసరికి త్రీ అవుద్ది ఇంగ త్రీ ఫిఫ్టీకి కాలేజ్ ఏమంటరూ బయ పంపించేస్తరు ఈ ఇగ కొంచెం నాక్ పిచ్చిలేస్తది ఎందుకంటే మాకు కొంచెం కాంజెస్టెడ్ ఉంటది రూము అందరు అటు ఈటు తిరుగుతా ఉంటరు నాకు సదరబుద్ధి కాదు
ఆహా
నెక్స్ట్ డే అయిన సదురుకోవచ్చు గనీ నాకింగ పోయిన రోజు ఇట్ల అన్ని పనులు కంప్లీటయితే నెక్స్ట్ డే నుంచి ఫ్రెష్గా చదవడం స్టార్ట్ చేయొచ్చు
అదే నేను అదే అనుకుంటాన
తొందరగ పండుకుంటే
ఆ నేనుగుడ ఈ రోజు నుంచి రేపనుంచి నిజంగ ఏమంటరు కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనుకుంటాన్న గని ఏమైతదో తెల్వదిగ
మనాన్కు నెల నుంచి అనుకుంటాన కన్సిస్టెన్సీ
ఓ
అ
వాయిస్ స్ట్రక్ అయితాంది సిగ్నల్ లేద్
అదవ్వట్లే మే బీ వర్ష పడుతుంది గదా అందుకే కొంచెం
ఆ అంది
మొత్తం కొత్త ఫ్ పాత ఫోన్ చ్చి కొత్త ఫోన్కి డాటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నా
ఆహా
ఫోటోలు ఆ వీడియోలు అవ్వోటి ఇవ్వోటి అవసరం లేనియన్ని డిలీట్ చేసుకుంటా టా పెన్డ్రైవ్ చూడు నువ్వు కొందాము ఇంగియ్యి ఫొటోస్ కొన్ని ఇ ఇవన్నీ అందులోకి ఎక్కియా చర్లే ఫొటోస్ ఎక్కిస్తా ఇం తీసుకుంటా తీసుకొని ఇప్పుడు ను ఇప్పుడు నేను నా గ్యాలరీలో ఎక్కివ్వను చెల్ల ఫొటోస్ ఎక్కిస్తా ఉన్ను కొన్ని పాత ఫొటోస్ ఉన్నయ్ అవెక్కిస్తా అంతే ఇవున్నయి ఇల్లనే వుంచుతా నాకు కావాలి స్టోరీలు పెట్ట డనికైనా ఇట్లా ఇట్లా
అహ్
ఇది కొంచెం అయినట్ ఇవి వాడేస్తా
అంతే ఇక మరి ఉ
ఫస్ట్ అయితే చెల్లె ఫోటోలు మస్సు వున్నాయి ఓ రెండు వందలు మూడు వందలు దాని ఫంక్షన్ వి సిక్స్టీన్ హండ్రెడ్ ఫొటోస్ ఉంటే అవన్నీ తీసుకుంట తీసుకుంటా ఒక్కొక్క ఫోటో అండ్ ఒక్కొక్క చ్ ఇప్పుడు రిలేటివ్స్ ఒక్కొక్కరు ఫోటో దిగుతారు కదా ఒక ఫ్యామిలీని వడు సిక్స్ సెవెన్ ఫొటోస్ తీసిండు ఇట్ట ఫాస్ట్ ఫాస్ట్గా క్లిక్ చేసిండు దాంట్లో ఏది బాగుంటే అది ఉంచుకొని మిగతావాన్ని డిలీట్ చేసుకోవాలి
ఆహా ఆహా ఆల్బమ్ తీసుకోరా
అదేమన్న వచ్చిండు వచ్చి అందులో అట్లా క్లిక్ చేసిన దాంట్లో ఏది మంచి వదిన వాళ్లు సెలెక్ట్ చేసి మీగత ఇలాంటివి డిలీట్ చేసిన అలా అవి ఆలం చేసి ఇస్తాడు
హూ హ హ్మ్ మీరే సెలెక్ట్ చేసుకోవాలా
అంతే ఇక చ్ ఆయన కూడా తిస్తాడనుకో కానీ కొంచం మేము కొంతమంది తీసేయమన్నాం కొంతమంది పెట్టమన్నాం సో మా రిలేటివ్స్ కొంచెం మాకు తెలిసి ఉంటది కదా మా అమ్మీ ఇంకా
ఆ
అట్ల అన్ నాయి మాత్రం రా ఫొటోస్ ఇంగా మొత్తం అన్ని ఉంచుకున్నా అంటే ఆల్బమ్ లోకి ఎక్కి ఆల్బమ్ల్ ఒకటో రెండో నా ల్యాప్టాప్ లో మాత్రం అన్ని ఉంచుకున్నా మిగత వాళ్ళవి అన్ని డిలీట్ చేసి
ఆ అంతే మరి ఎందుకు స్టోరేజ్ బొక్క ఆ ఎప్పుడు అమాస పుణ్యానికి దిగుతాం మనం ఫొటోస్ మళ్ళా
ఆ అందుకే ఉంచుకున్నా మరి నేను ఏమి ఎక్కువ దిగలే
ఉ
మొత్తం కలిపితే నాయి ఒక ముప్పై నలభై ఫోటోలు ఉంటాయ్ కావోచ్చు అంతే అంటే సింగిల్వి సింగిల్వి
అదే అంటాన్న సింగ్లేవే
ఓ ముప్పై నలభైలో ఆ ముప్పై నలభై అదే అళ్లా కొన్ని తీసేస్తా అనుకోను నాకు మంచిగ అనిపిస్తే నే ఏనైనా ఉంచుకుంటా నేను అందుకే పెన్ డ్రైవ్ కొనాలే నాకు అన్ని మంచిగా అనిపించినాయి అన్ని ఉంచుకున్న ఇగ
ఉహు
అట్లా
మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మూవీకి పోదాం మనం
ఏడికొస్తావ్ ఇడికా నువ్వ్ వే అట్రా ఫోర్త్ ఇయర్ అయిపోయినాక అడ పోదాం ఈ ఫాతిమలో పోదాం
ఆహా
ఫాతిమాలో భవానీ థియేటర్ ఉందిగా భవాని
ఆ భవానీ ఎం అది ఫాతిమలొ గాదు
ఓకే ఓక్
కాజీపేట్ మే బి కాజీపేట్ లో
ఆ
ఏమైంది
ఏం లే నవ్వొస్తుంది నాకు
ఉమ్ హ్
ఇంకా తిన్నావా మరి
తిన్నా చికెన్ మది ఈరోజు
చికెను నై మాది గూడ చికెనే నిన్న మేము షాపింగ్ పోయినం అట్ల వస్తుంటే వస్తుంటే చికెన్ దెచ్చుకున్నాం నిన్న కొంచెం నైట్ వండుకొని మళ్ళీ ఇప్పుడు
ఆహా
అట్లా
డ్రెస్సెస్ తీసుకున్నవ ఏమైనా మోన్లీ ఫోన్ ఏనా
డ్రెస్సెసా
ఉమ్
డ్రెస్సెస్ డ్రెస్సెస్ ఏమ్ తీసుకోలే అప్పుడు ఫంక్షన్ అప్పుడు తీసుకున్నయే మళ్ళ ఏం దీసుకోలే ఇగ పోన్లే ఇగ కొంచెం ఆ డేట్స్ ఆ సీడ్స్ ఓట్స్ అన్ని రైమింగ్ లో వస్తున్నయ్ ఇంకా
ఉఫ్
ఆయిల్ హెయిర్ ఆయిల్
ఉమ్
ఇంకేం తీసుకున్నా ప్యాడ్స్
ఉమ్
ఆ దువ్వెన ఒకటి దువ్వెన లేదు అట్లా షాంపూ కండిషనర్ గొన్ తీసుకుందాం అనుకున్నా కాని మామ్మే అవసరమాది అన్నది పోయినేన్ నా పైసలతోనీ ఉమ్ నాకొచ్చిన పైసలతో నేను ఏమంటరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటలే అనుకున్నా
అంతేలే
ఉమ్
ఎవరైనా వేరే ఫ్రెండ్స్ ఇట్ల ఎవరైనా టచ్లున్నరా
వేరే ఫ్రెండ్స మా కాలేజీ ఫ్రెండ్స్ డ్స్ ఉన్నరు గంతే ఇంగ ఎవరు లేరు మన టెన్త్ ఫ్రెండ్స్లనా
ఉమ్
మన టెన్త్ ఫ్రెండ్స్లో ఎవ్వరు లేరు అంతా అప్పుడప్పుడు కనీ ఇట్లా రోజెవ్వరు లేరు మాట్లాడుతె ఉంటరనుకో బట్ మనం మాట్లాడంగ ఎవ్వర్తోని
అంతే మరి
మొన్న ఫంక్షన్ కి నీతో పాటు వచ్చిన పర్సన్ తోని మాట్లాడదాం అనుకున్నా నేను.
ఆ
కానీ ఏమో ఇగ మాట్లాడదాం మన ఇద్దరం ఎప్పుడన్నా కాల్ చేశి
ఎప్పుడైనా మాట్లాడదాం. ఉమ్ అభి డర్రే ఎక్స్పీరిన్స్ ఇన్ ద వర్క్ అట్లా మోటివేట్ అయిదాం.
అమ్మో వద్దులే ఇంగ నేను సచ్చిపోత ఇగ అవన్నీ వినలేక. ఏడుపే వత్తది కావచ్చు నాకు. ఏమో మనం ఎప్పుడు బాగుపడతమేమో.
అందరు బాగుపడతారు మనం తప్ప. వస్తయి మనకి మంచి రోజులు వస్తయి. మనం హార్డ్ వర్క్ చేస్ చలేము హత్ అందుకే వస్తలేవు.
ఆ
హ్ నిద్ర వస్తుంది, నిద్ర వస్తుంది అంటున్నా.
పాండు రోజు బాధ పడుతున్నా నేను రోజు ఆ
ఎందుకు?
ఇప్పుడా
వాన వడతలేదు అనా.
అంటే సదవట్లే అని రోజు బాధపడు రీల్స్ చూసేటప్పుడు కూడ నాకు రీల్స్ అన్ని అవే వస్తున్నయి సదువుకోరా. సదువు కోరా అని. అయినా నేను బుక్ ముడతలేను. ఎందుకు? అసలు మా మమ్మీ కూడా చాలా మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చింది మొన్నటి వరకి. అంటే మోటివేషన్ అంటే జాబ్ తేచ్చుకో తెచ్చుకోకపోతే నేను ఇంట్లోకెళ్లి గెంటేస్తా బయ ఇట్లాంటియి అయినా మనం మనకి ఏదిలాభ్
అప్పటి వరకే అనిపిస్తది ఆ మోటివేషన్ తెచ్చు కోవాలి తెచ్చుకోవాలి అని తర్వాత ఏమనిపియదు తర్వాత చుద్దాం తి చాలా టైమ్ ఉన్నది కదా ఇయర్ అయిపోయి సరికి అని ఉంటది అనిపిత్తది.
సినిమాలల్లా హీరోన్ హీరోయిన్ అమ్మదిడితే పోయి ఇట్లా కోపంతోని చదువుతది చూడు గట్ల కూడా వస్తలేదు.
రాకు మూవీలా లైక్ ఇ ప్పుడు ఆ సేమ్ ఫీలింగ్ నాకు కూడా అది.
ఓకే